తమండి
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
మేము ఇక్కడ క్షేమంగానే ఉన్నామండి మీరండి
మేము క్షేమంగానే ఉన్నామండి
హ తిన్నారా అండి మీరు భోజనం
ఆ భోన్ చేసానండి మీరు భోన్ చేసారా
ఆ ఇందాకే అండి భోజనం చేసాం
అండ్ మీరు స్ మూవీస్ చూస్తుంటారా అండి సినిమాలు
ఆ చూస్తుంటానండి
అంటే ఏ మూవీస్ అ ఆ నేను చూస్తూ ఉంటానండి చాలా
అవునండి
ఏంటి
నాకి హారర్ మూవీసు, లవ్ స్టోరీసు కొంచెం కామెడి మూవిసు అలాం టే ఇష్టమండి
అవునా అం
మీకండి
నాకు హారర్ మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం అండి చాలా
చారా ధైర్యం ఏమో ఉంది గదండి మీకు హారర్ మూవీస్ చూడ్డంకి
అంతే అండి అలా ధైర్ ఏమన్ ఏం కాదు అవి చూస్తే కొంచం ఇంట్రెస్ట్ చండే
అవునండి క్షణం క్షణం మరీ ఏమైతుందో
ఆ అలా థ్రిల్లింగ్ ఉంటుందండి ఆ థ్రిల్లింగ్ ని ఎంజాయ్ చేయ్యాలండి బాగా
అవునండి అది మాట్కోది కరెక్ట్ అండి గోష్ట్ మూవీస్ అంటనే థ్రిల్లింగ్ అండి
అవునండి.
థ్రిల్లింగ్ ఎంజాయ్ చేసుకుంటా చూడదాన్నే సినిమా అంటారండి బాగా
మీకు ఏ మూవీ అంటే ఇష్టం అండి బాగా
నాకు పుష్ప అంటే ఇష్టం అండి
వన్ ఆ టూ నా అండి ఊమ్ ఆ మా గ్యాస్ పోయిది హలో
వాయిస్ బాగా వినబడుతు స్తుందండి నాది
ఆ వినిపిస్తుందా అండి
ఆ మీకు ఏ సినిమా అంటే ఇష్టమండి
నాకు రెబల్ అంటే ఇష్టమండి
ఎందుకండీ
ఊమ్ అంటే ఆ సినిమాలో ఊ ఉండే ఎమోషన్ గాని ఆ సెన్స్ అన్ని కొంచం మెంటలీ కనెక్ట్ అయిన కొంచెం
అవునండి
మీరు ఇంకా మీకెందుకండి పుష్ప అంటే ఇష్టం
దాంట్లో అల్లు దాంట్లో చేసిన యాక్టింగ్ డ్యాన్సెస్ తు అంత త్త మైండ్ సెట్ ఎలా ఎలా చూస్తారు ఇగ అంతా అబ్జర్వ్ చేసి బాగుంటుందండి సినిమా మట్టుకు చూసారండి మీరు పుష్ప మూవీ
ఆ వన్ టూ ఏమో చూసా అండి ఇవన్నీ గుర్తుకొచ్చిలేద అనుకుంటా
అర్థమైంద అండి ఇటు
ఆ అర్థమైంద అంటే యాక్టింగ్ బాగుందండి అల్లు అర్జున్ గారు దే
అవునండి
నిన్న అవార్డు కూడా వచ్చాయి చాలా సంథింగ్ నేషనల్ అవార్డు లాంటివి
అవునండి చార పురస్కారాలు అందజేసుకున్నారండి
అవునండి
నేషనల్ అవార్డు అట్లా చానా అవార్డ్స్ వచ్చాయండి
ఇంకా హారర్ మూవీస్ లో ఏమన్నా చూసారా అండి రీసెంట్లీ
నేను కాంచనా సినిమా చూశానండి
ఇవి వెళ్లిండా అంటే
అవునండి మేము మా ఫ్రెండ్స్ అంతా నైట్ షో నైట్ షోకి పోయింటిమంటే
ఆ
హారర్ సినిమా కదా నైట్ షో చూసి తనే ఏమన్నా థ్రిల్లింగ్ అండి మీకండి మీ కే మూవీ అంటే ఇష్టం అండి
నాకు హారర్ మూవీస్ లో అయితే ది హారర్స్ ఆఫ్ ది డెవిల్ అని ఇంగ్లీష్ మూవీ అండి
అవునండి ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తారా అండి మీరు
ఆ ఇంగ్లీష్ మూవీస్ ఏ అండి ఎక్కువ చూసేది హర్రర్ వి
అవునండి దాంట్లోనే కళ్ళకు కట్టినట్లు చూపిస్తారండి వాళ్ళు బాగా
సే తెలుగు మూవీస్ కూడా చూస్తా ఏమంటే రే రండి ఎప్పుడు ఒక తూరి
అవునండి ఇంగ్లీష్ మూవీస్ కూడా బాగానే ఉంటాయండి
రీసెంట్ గా ఈషా చూసాండి మూవీ
అవునండి బాగుందా అ
ఆ బాగుంది దండి
అంటే మన ఏముంటుందో దాంట్లో థీమ్
అంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు అని
అవునండి పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు అని అలా ఆ ఓకే అండి
ఉం ఎక్కువ డైరెక్టర్ ఎవరంటే ఇష్టం అండి ఆ స్టోరీ కూడా బాగుందండి
తన్నారు మా నాకి
అదే డైరెక్టర్ అంటే ఎవరి ఇష్టం అండి మీకు
నాకా అండి పూరి జగన్నాథ్ అంటే ఇష్టంమండి
ఏమండి
రాసే రైటింగ్ అదే లైవ్ వా రాసే రైటింగు అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా, ఫైటింగ్ సాంగ్స్ అన్ని బా డైరెక్ట్ చేస్తారు కదండి అంటే ఈ సీన్ లో ఈ టేక్ లోని ఇదే చేయాలా ఇ చేస్తనే బాగుంటుంది లైక్ ఎస్ ఎస్ రాజమౌళి కూడా బాగా చేస్తారండి, సుకుమారు రాజమౌళి కూడా
అవునండి నా ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అండి
కోవచ్చ
ఆయన డైరెక్షన్ లో ప్రతి ఒక్క పార్ట్ వెరీ డీటెయిల్డ్గా ఉంటుందండి
ఆ బాగా డేప్త్గా తీసుకొని వెళ్తారు కదండి వాళ్ళు ఆ
ప్రజెంట్ అయితే లైక్ సందీప్ రెడ్డి వంగా అండి
ఎందుకండి
అంటే ఇప్పుడు ఆయన తీసే డైరెక్షన్ గాని అంటే టోటల్ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ క తన ఆపోజిట్ ఉంట
అ మడి ఉవు మడి తన సినిమాలు కూడా బాగుం అండి
ఉ అర్జున్ రెడ్డి గానీ కబీర్ సింగ్ గానీ
హలో వినపడుతుందా అండి
ఆ వినపడుతుందండి
ఆ ఎ ఏమో అడుగుతున్నారు
అదే అర్జున్ రెడ్డి మూవీ గాని అలా అనిమల్ ఆ మూవీస్
అవునండి మనము అర్జున్ రెడ్డి. ఏ మూవీలో ఓన్లీ లవ్ థీమ్ చూడకూడదండి దాంట్లో.
అంటే ఆయన చేసినావన్నీ లైఫ్ లో
ఖర్చుతోనే చదువుకుంటాడు చూడండి అండి.
అవును అండి.
ఆ థీమును మనం బాగా అబ్జర్వ్ చేయాలండి అసలు మూవీలో అయితే.
మూవీస్ నుంచి అలా ఆ టైప్ లో మనం అర్థం చేసుకోవాలండి మూవీస్.
అవునండీ. అంతా బ్యాడ్ కంటెంట్ మనం. చూడకూడదండి చూసినా కూడా మనం అర్ అది అర్థం చేసుకోకూడదండి మనకి ఏందంటే దాంట్లో మనకు కంటెంట్ నచ్చుతుందా. అలా ఫాలో కావాలండి మనము.
తమర అండి.
నాకు జాన్వి కపూర్ అంటే ఇష్టం అండి.
రీజన్ ఏం అండి.
కింగు డాన్స్ పర్ఫామెన్స్. షి హిస్ బ్యూటిఫుల్. ఫుల్ అండి.
ఆహ్
అరే వాళ్ళు చేసే వాళ్ళు మాట్లాడే విధానము. అంతా బా ఆకట్టుకుం తా రండి.
ఆహ నాకు అనుష్ ష్క అంటే ఇష్టం అండి.
ఎందుకండీ.
అంటే ఆమె. చూసే కి చాలా అందంగా ఉంటుందండి.
అవునండి హీరోయిన్స్ అంటేనే అందంగా ఉంటారు. అండి.
అంటే అలా కాదండి అంటే వేరే హీరోయిన్స్. తో పోలిస్తే కొంచెం పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు ప అదే అండి ఇప్పుడు ప్రజెంట్ సాయిపల్లవి. ఎలాగో అప్పుడు అనుష్కల
ఆహ్ అనుష్క శెట్టి గారండి.
అవునాండి. ఇంకా అండి హలో ఆ వినపడుతుందండి మీకి
నాకు ఇనపడలేదు ఆ హలో
హలో వాయిస్ క్లియర్ గా ఉందా అండి ఇప్పుడు
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగా క్లియర్గా ఉంది
ఆ ఓకే
సినిమాకి గంగా ఇది కాంచనా సినిమాకి
ఆ లేదండి వెళ్ళలేదు ఐ మీన్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళా అండి ఫస్ట్ నేను థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసింది ఆ మూవీనే
అవునా అండి మీకు నచ్చిందా అండి ఆ మూవీ
ఆ నచ్చిందండి అంటే అప్పుడు చిన్నప్పుడు కొంచెం భయపడ్డా
ఆ
అంటే అప్పుడు ఏం తెలీదు కదా
అవునండి ప్రెజెంట్ కూడా కొంచెం భయం వేస్తుందండి ఆ మూవీ చూడాలంటే ఒం
ఆ మూవీలో ఉండే బి జి ఎం కే కొం తమ్ భయం అయితుంది కాస్త
బి జి యంస్ అన్ని గ్లిప్స్ అన్ని బాగుంటాయండి
అవునండి
ఇంగా అండి ఇంగా ఏమన్నా మూవీస్ మీరు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసారా అండి లా హారర్ మూవీస్
ఆల్మోస్ట్ మీకు తెలిసిన ఏమన్నా డైలాగ్ ఒకటి షేర్ చేయగలరా అండి.
నేనా అండీ
అవునండి
బాలయ్య బాబు గారీ డైలాగ్ మరి నేన్ ఎక్స్పీరియన్స్ చేశానండి మీతో షేర్
ఆ షేర్ చేయచ్చు అదీ
ప్లూటూ జింకముందు ఊదూ సింహం ముందర కాదు మీకు ఏదైనా డైలాగ్ నచ్చింటే చెప్పండండి
ఇంకా అలా ఏం లేవండీ
మరి ఎందుకు మూవీస్ చూస్తారండి డైలాగులు తెలీనప్పుడు
ఐ మీన్ హారర్ మూవీస్ అండి నేను ఎక్కువ చూసేది
అవునా అండి కామెడీ మూవీస్ ఎవరు చూడరా అండి
కామెడీ మూవీస్ ఓల్డ్వి చూసాను, ఒకటి కొబ్బరి మట్టు అని.
ఆ నేను చూసానండి. బాగ్ కామెడీ, కామెడీ ఉంది.
ఉమ్ ఓకే అండి మీక్ తెలిస్. కొన్ని మూవీస్ గురించి తెలిసిన సమాచ్. ఇచ్చారని, నాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలండి.
మీక్ కూడా ధన్యవాదాలండి, అన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు. ఆ సరే అండి.